హాయ్ అండి ఆ ఆ వినిపిస్తుంది ఎలా ఉ న్నారు
బానే ఉన్న అండి మీర్ బాగున్నారా
ఆ బాగున్నామ్ అండి తిన్నారా
ఆ అండి ఇప్పుడే తిన్నాను మధ్యాహ్నం నుంచెల్లి
ఆ తిన్నామ్ అండి ఎం కర్రీ చేసారు
ఇయాల చికెన్ అండి
ఉహు మాది మటన్ అండి
ఓ షట్ కాని నాకు చికెన్ అంటె ఇష్టం అండి
అవునా నేను చికెన్ తిననండి అసలే ఉ మ్ నాకు చికెన్ తింటే కొంచెం ఏల్లెర్జి అండి అందుకే నేను మటనే తింటాను అని ఇష్టం గుడా
మ కాని మటన్ కొనుక్కోలేం గదా అండి వెయ్యి రూపాయలు గ వెయ్యో రెండు వేలు ఉంటది గ అండి
కర్సు అయినా పెట్టుకోవాల్సిందే
మీరు రిచ్ కదా అండి
పూరా అండి
అవునండి
అంతా పూరేం కాద్ లేదండి మీరు గుడా ఉహు ఇంకా ఉగాది పచ్చడి చేసారా అండి ఇయాల
ఆ చేశామ్ అండి దాన్ని ఏమంటరు గ అండి ఇంకా అప్పల టైపు ఏమో అంటర్ అండి వాటిని
భక్షాలు
మేమ్ తిన్నామ్ టేస్ట్ ఉన్నాయండి బాగా మీర్ తిన్నారా
ఆ తిన్నామండి మేము గుడా చేసాము ఉగాది పచ్చడి గుడా ఎమో
అవునా ఆ బాగుంటదండి ఈ యాచ్చువల్ వొచ్చి ఇది న్యూ ఇయర్ అండి మనక్ గొ ఆచలి
ఉ అప్పుడు జనవరి ట్వంటీ ఫస్ట్ అంటరు కానీ మనం అప్పుడు జరుపుకోవద్దు అసలు ఇప్పుడు జరుపుకోవాలె
ఇదే న్యూ ఇయర్ మన కొత్త సంవసరం ఇది
అవునండి
మ్ కానీ తెలువక ఇగ అందరు అట్లా థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఆ ఫస్
మీరు ఏది ఎక్కువ జరుపుకుంటారు థర్టీ ఫస్టా ఉగాదా
లెవ్ ఉగాది మనదే
సంప్రదాయం పండగ
పండగ ఆ సంప్రదయాలు ఆ మన సంప్రదయాలు మనం పోట్టుకుంటామా
ఉ అంతే అండి ఆహా ఇంకేం చేస్తున్నారు
ఏం లేదండి తినేసినాం ఇంతకముందే ఫ్యామిలీ అందా
నిన్న మి మమ్మీ వాళ్ళు ఏదో దేవుడి కాడికి పోయినట్టు ఉన్నారుగా
అవునండి ఎళ్లారు
ఆహా
తమ్ముడాళ్ళు లేరు హాన్మకొండ కి వెళ్లారు అండి
అవునా ఎందుకో అండి
కావాల్సిన వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళి బాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి
ఉహు అంకుల్ కనిపిస్తుండ అండి అంకుల్
అంకుల్ కనిపిస్తున్నా అండి పంచ కట్టారు
ఏం కట్టారు
పంట కట్టారు. పూజ చేసారు. తీర్థం తీసుకున్నారు.
తీర్దమా చీరలా
తీర్ధం
ఆహా తీర్థం తీసుకున్నారా ఆ ఆహా ఇగ అది పండుగ ఫెస్టివల్ కి పంచ ఆహా ఓకే ఓకే
ఇంకే ఏమంటున్నారు
ఎక్కడపురం అండి చెప్పండి ఇంకా
ప్రజెంట్ ఎక్కడున్నారండి బైటన ఇంట్లోనా
ఆ లేదండి ఇప్పుడే అన్నం తిన్నాను. బయటన ఉ మా నాయనమ్మ అండి. ఒత్తారియాలా అంటే మా బాబాయికి మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ హస్బెండ్ కి బా లేకుండే ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ లో తీసుకెళ్లారనమాట త్వర నుంచి మా ఏంకటాపురం బాబాయ్ అని ఉంటరు ఆ లోపల మొత్తం అవుట్ అయిపోయిండు
ఎందుకు డ్రింక్ వలన
క హ్మ్ మ్ కొంచెం డ్రింక్ చేస్తారండీ దాని వల్ల మొత్తం లోపల అయిపోయిందట కొంచెం సీరియస్ గా ఉన్నడు. చెప్పలేము అన్నట్లున్నారు
బొ అదేంది అయి మ అంటే ఎప్పటికి ఎప్పుడుయిందట్లా
ఒక వ వన్ వ టూ త్రీ ఫోర్ డేస్ నుంచిలా అయితుంది. మొన్న మొన్నటదంకా మాకు తెలుస్ హాస్పిటల్ కాడ చూయించినం ఇక్కడ కాకపోతే ఇయాల మధ్యాహ్నం కొంచెం అంత కా బ్లడ్ కాకూడ ఇలా చెస్తే సీరియస్ అయితే హన్మకొండ తీసుకొచ్చి
అయ్యో అంత సీరియస్ అయిందా
హుమ్ హ్మ్ కొంచెం డాక్టర్లు లోపట పోయినాయి అన్నారు. ఇంకా ఏం రిపోర్ట్లు రాలేట
అయ్యో చిన్న చిన్న పిల్లలు కదా
అవునండి
హ్మ్ అది లిప్ట్ నాడు సర్లే ఏం లేదండి పిల్లలు లిఫ్ట్ కాడికి వెళ్ళి చూస్తుంటే
హుమ్ జాగ్రత్త అండి లీఫ్ డేంజర్ అండి అది జాగ్రత్త పిల్లలు అక్కడ హ్మ్ అది డేంజర్ పిల్లల మీకు పెళ్లయిందా అండి.
నాకు ఇద్దరు పిల్లలు కూడా అండి.
అవునా అగొ చిన్నోడ పెద్దోడ
చిన్నడ్ అక్క అచ్చింద్ ఆడుకోపో అక్క అచ్చింద్ మ్ ఆ ఆ ఫెస్టివల్కి అమ్మ వాళ్ళింటికి వచ్చామండి మేం మ్ మ్
బా రిసీవ్ చేస్కున్నారాండి మంచిగా చేస్కున్నారా అమ్మో వాల్తోని కలిసి పండుగ
ఆహా చాలా బాగా చేస్కుంటారండి.
ఉ
పొద్దుగాల్నే లేసాము ఉగాది పచ్చడ కోసం అన్ని దెచ్చాడు మా అన్నయ్య.
మ్ ఓ మీక్ అన్నయున్నడా?
ఆ అన్నయ్య బ్రదర్ ఉన్నాడు.
అవునా
మ్
ఉమ్
ఉగాది పచ్చడ రెడీ చేస్కున్నాం ఇంట్లో దీపం పెట్టాము. పిల్లలక్ కొత్త బట్టల్ ఏస్కున్నాము.
మ్
హ్మ్ రెడీ అయ్యి ఉగాది పచ్చడి తిన్నాము. భక్ష్యాల్ చేస్కున్నాం మటన్ తెచ్చిండు మటన్ కర్రీ చేసా, ఫ్రై చేసా పూరీల్ చేసాం తిన్నం. మ్ ఆఫ్టర్నూన్కు బగారా రైస్
ఈవ్నింగ్కి మళ్ళీ డిన్నర్కి
డిన్నర్కీ హలీం తెమ్మన్న.
వావ్ అక్కడ్ హైదరాబాద్ల మంచిగు సారీ అండీ ఎక్కడున్నారు హైదరాబాద్లో ఉన్నారా అండి.
మ్ మ్ సిటీలో ఉన్నానా
అక్కడ మంచిగ బెటర్ ప్లేసెస్ ఉంటే మంచిగ్ దొరుకుతాయన్నాడ ఫ్రెష్
అవునండి హలీం దెస్తా అన్ అన్నాడు మ్ బర్జినలం అంటే నేన్ ఆ అలీం తిననండి ఓన్లీ చి మటన్
ఆ మటనే బెటర్ అండి చికెన్ వేస్ట్ నార్మల్ చికెన్ దేముందండి.
ఆ అదే అదే మటన్ హలీమే తెస్తా అన్ చెప్పారండి.
తింటే మటన్ హాలీమే తినాలి.
హ్ మ్ హ్ మీర్ తిన్నరా అండి ఎప్పుడన్న ట్రై చేసారా?
ఆ మనం హ హ నాన్ వెజ్ అండి లెవర్ యస్ డే
మ్ హ్
మనకి ఇది అని ఏం లేదండి అని సంప్త.
హలో
నేను మా మామయ్య గారు ఉంటారండి ఇక్కడ
ఎక్కడ?
ఇక్కడే అండి మా ఇంటి పక్కన మా మామయ్య గార్ ఉంటారు.
ఆ
అవునండి.
ఆహా ఏమంటున్నారు మీ అంకుల్ గారు
ఏం లేదండి హ్యాపీ ఉగాదన్నాడు.
ఆ ఆహా హ్యాపీ జేస్కున్నారా మరి
ఆ చేస్కున్నామండి చాలా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడండి.
అహ డ్రింక్ లేదుగా ఓన్లీ హ్యాపీ ఉగాది అంతేనా
యా అండి.
ఆహా
హ్మ్ నాకు కొంచెం చిన్నగా దెబ్బ తా కుందండి కాల్కి దానివల్ల నే బయటకెళ్ళేకపోతున్నా ఎటూ అందులోటి మా బాబాయ్ వాళ్ళకి మంచి లేకుండా అంటే ఇంట్లోలేరండీ ఇక్కన్నే
ఉ హూ అమ్మా ఇగో ఈ షట్ మ్
మిస్సి వస్తుందా అండి.
చిన్నోడ్కి మోషన్ వస్తుందంట.
ఓహో తాతయ్య గారు మంటలు బాగా పెట్టారా అయితే
ఉ ఊ
ఒకటే బాబ అండి
లేదండి లేదండి ఇద్దరు బాబ్సు పెద్ద బాబు స్కూల్కి ఎళ్తాడు ఎల్కేజీ చిన్న బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్
అంటే ఊర్లో ఉంటాడు ఊర్లో తిరుగుతాడు ఇగ
మేము ఊర్లోనే ఉంటామ్ అండి కాకపోతే అమ్మవాళ్లు సిటీలో ఉంటే పా ఫెస్టివల్ కి సిటీకి ఓచ్చాము
అవునా
హ్మ్ ఇంకా అండి మీరు ఇంకేం చేస్తారు ఉ
అక్కడ ఓనేనండి
ఆ లేదండి లేదండి రెంట్ కె అండి
అవునా
రెంటికే ఉంటారు అన్నయ్య జాబ్ చేస్తాడండి ఇక్కడ
మ్మ్ పర్లే
ఇంగ అతను ఒక్కరు ఉంటాడు గాని మా పేరెంట్స్ కూడా ఓచ్చి ఇక్కడ్నె సెటిల్ అయిపోయారు
తుబరు వైష్ణవి అనే వె
ఆ చూసామండి ఆ వీడియోస్ మొత్తం నిన్నటి నుంచి ఆయె
నా ఇన్స్టలో మొత్తం ఫీడ్ అయ్యే వస్తున్నాయిండి మొత్తం ఇన్స్టాల అన్ని ఇవే ఓసున్నాయి
నేను అంత ముందు కూడా దానికి ఏమంటారు ఫాలో ఓటే ఉన్నా ఆ అది అసల్ షాక్ ఫస్ట్ చనిపోయింది అనగానే
మ్మ్
అడ్ చంపోదేందీ మళ్ళా మళ్ళీ అది ఇప్పుడు కన్సీవ్ కదా ఆ అయితే నేను ఫస్ట్ ఆ నేను వీడియో చూడడం ముందు మామూలుగా చనిపోయిన హరే కన్సీవ్ అయిందిఏమన ఇస్సుఎస్ వచ్చి చనిపోయిండెమో అనుకున్నా అ తర్వాత రీల్స్ పెన్ చేసి చూస్తే ఎం ఉంది వాళ్ల హస్బెండే చంపి ఏలిపోయాడానేసి ఒస్తున్నాయి
హ్మ్ ఒక్కతే అంట ఆమె పాపం చెల్లె పదమూడు వందా
అ అన్నలా అన్నల్ డొలో ఒక్కతే ఆళ్ల పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అంత ఆమె సొంత మాన్న ఒక్కడు పక్కపక్కనే ఇల్లు కదా
హ్మ్ పాపం
పాపం వాడ్ అసల్ లవ్ చేసి మ్యారేజ్ చేస్కో అట్లేట్ల చంపిండో ఏమో
ఆ మాత్రం రానికి లవ్ ఎందుకు చేయాలి ఎందు చేసుకోవాలి ఆమె ఏజ్ కూడా చాలా చిన్నది అంటాడండి పాపం
అవును ఇప్పుడ్ నైన్టీన్ ఇయర్సె ఉమ్మ్ పాపం చిన్న ఏజ్నే ఆమెక్ మ్యారేజ్ చేసారు మ్యారేజ్ కాగానే పాపం ఇంతలనే కన్సివ్ అయింది నెక్స్తు హ్మ్ షాక్ తోట్ గోస్ జమ్తనంటే ఎంత ఎంతగానం మొట్తుకున్న ఎంత ఎసిందొ పాపం
పాపం ఐ థింక్ ఫోర్త్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్చ కాల్ ఓసుంది
ఉ ఉ చెప్పండి మీరు కూడా ఇవాళ మొత్తం అవే రీల్స్ చూస్తున్నారా హలో ఈరోజ మొత్తం